హలో
ఆ
ఆ ఆ ఏం చేస్తూ నే
ఆ ఏం లేదు.
అ
హలో హలో!
కరబయింది మేము ఇం కో ఫోన్ ది తీసుకుందాం ఎంతంట
ఆహా ఫోనా
హలో
ఏ ధరలో కావాలనుకుంటు కాస్ట్ ఎ ఎంత ఎంతవరకు పెట్టగలవు.
ఒక థర్టీ థౌజండ్ అ చేయాలో
ఆ థర్టీ థౌజండ్ లోపు మంచి మంచి ఫోన్లు ఉన్నాయ్ వివో ఉన్నాయ్ రియల్మీ ఉన్. నై ఉమ్ వన్ ప్లస్ ఉన్నాయ్ మీకు? అంటే ఫోన్ ఏది ఫ్యూచర్స్ ఏమేమి కావాలనుకుంటారు? అంటే ఆ వన్
గేమ్స్ అయితే ఎక్కువే
గేమింగ్ పర్పస్ ఆ ఆ సాఫ్టువేరు ఫొటోస్ క్లారిటీ రావాలంటే ఆహా ఆహా వివో ఒప్పో ఏవి కొంచ్ చం కెమెరా బాగుంటాయి అన్నమాట రియల్మీ రియల్మీ ఇట్లా వన్ ప్లస్ ఎండిఅంటే అది ప్రాసర్ బాగుంటది. ఫస్టు అన్ కొన్ని మొబైల్స్ ఏమో గేమింగ్స్ ఉన్ టై అట్లా
ఆ
మన బ్యాటరీ పరంగా కూడా ఆ మనకి ఎక్కువ బ్యాట్ ట్రీ లైఫ్ ఉండాలంటే ఫాస్ట్ చఛార్జింగ్ కావాలంటే కొంచెం థర్టీ టూ థర్టీ ఫైవ్ వరకు పెట్టాల్సి వస్తాది. లేదు కొద్దిగా నార్మల్గా మంచి ఈఎంఐ ఓ ఈఎంఐ అ
ఈఎంఐకిి దానికి ఎమ్మైతన్ టే ఆ అది దానికి ఇ ఇంట్రెస్ట్ అనేది పడ్ నాకు తెలిసి బెస్ట్ బెస్ట్ ఆప్షన్ ఏందాంటే. ఒకసారే పెట్టి తీసుకోవడం. బెటరు ఇవి చిన్న చిన్న వాటికి ఇ ఎం ఐ స్ సు పెట్టకంటే
లా తీస్
ఆ షోరూము షో రూము ఆన్లైన్ కూడా పర్లేదు మంచి మంచి వెబ్సైట్స్ ఉంటాయి అమెజాను ఫ్లిప్ కాట్స్
ఆహా
వాటిలో పెట్టి
హా మా చెల్లి కార్ డ్రైవింగ్ నే తెచ్చుకుంది చేల్లా కార్ డ్రైవింగ్ నేర్చుకో ఉంది. అన్నారంట కార్ ఆ లెంట లే గేర్ సిస్ స్టము ఏది అయితే బెస్ట్
అంటే లేడీస్ కాబట్టి నన్ను అడిగితే ఏమమంటానంటే ఆటోమేటిక్ ఉంటాయి. గేర్లెస్ ఆటోమేటిక్ అది తీసుకుం ఏమయితది. అంటే ఆ డ్రైవింగ్ చాలా ఫ్రీ అయిపోతది. చాలా ఈజీగా ఉంటది.
డ్రైవింగా
ఈసీగా డ్రైవ్ చేయచ్చు. ఆ డ్రైవింగ్ పర్పస్ కి ఆటోమేటిక్ ఆటోమేటిక్ గేర్స్ ఉంటాయి. అవి తీసుకుంటే బెటరు మాన్యువల్ ఏమయితది అంటే అది కొంచెం ఇబ్బంది పడతారు. లేడీస్ కాబట్టి ఆటోమేటిక్ అయితే ఇప్పుడు టాటా కం పెనీలో పంచన్ కార్ వ చ్చింది చాలా బాగుంటది. అది అట్లా
ఆ
అది ఆటోమేటిక్ అంటే దాంట్లో సి ఎన్ జి ప్లస్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ అనమా మాట హైబ్రిడ్ అన్ అంటే మనం సిఎన్జివి కొట్టించుకోవచ్చు ఆ పెట్రోల్ ఉంటది రెండు ఇంకోటి ఏందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవిస్ కూడా వచ్చాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ అది ఇంకేందంటే సిఎన్జి పెట్రోల్ కంటే ఇంకా కొంచెం తక్కువ ధరలోనే ఎక్కువ తిరగచ్చ అనమాట అది ఫర్ లీటర్ వచ్చేసి వన్ రూపీ వరకే పడతది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ ఇంకోటి ఏందంటే
రా సెవెన్ సీటర్ లాగా ఎట్ల ఎట్ల ఎా
అంటే మీ చెల్లికి ఇప్పుడు మ్యారీడ్ పెద్ద ఫ్యామిలీ ఏనా
పెద్ద ఫ్యామిలీ
హలో ఆహా ఓకే ఓకే మీ సిస్టరు మీ మ్ మీ సిస్టరు మీరు ఇలా మీ అందరు ఉం ఉంటరు కాబట్టి పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒక పెద్ద కార్ ఉంటేనే బెట రూ
హలో నమా హలో ఆ
పెద్ద కారు తీసు కోడం
అవునా కాస్ట్ ఎంత ఉంటాయి దానికి కీ
ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అనుకో ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఆ చెప్తున్నా ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకో కో ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఆ పెట్రోలు నూ ఇట్లా ఆ పెట్రోల్న్న సిఎన్జి కావాలనుకో కొంచెం దానికి గంట కొం పెట్టాల్సి వస్తుంది డీజిల్ అనుకో ఫిఫ్టీన్ లలాక్స్ వరకు పెట్టాల్సి వస్తది అట్లా
అల్
సో ఆ పెద్ద కారు కూడా వచ్చేస్తాయి ఫైవ్ టు టెన్ లా్యాక్స్ లో పెద్ద కార్లు మంచి కార్లు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఇప్పుడు అంతా ఇంకా రాబోయే జనరేషన్ లో అంటే పొల్యూషన్ అయితుంది కదా క్లైమేట్ అంత ఈ డీజిల్స్ పెట్రోల్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే కొంచెం ఫ్యూచర్ ఉం అదీ అ మనం పొల్యూషన్ చేయకుండా ఇంకోటి ఎందంటే ఇలా టాక్స్ కాల్ వెహికల్స్కు సబ్సిడీస్ కూడా వస్తాయ్ కార్లు తీసుకునేటప్పుడు
ఒక టెన్ టెన్ లాక్స్ మినిమం అయితే బెస్ట్ అండి టారు
ఆ టెన్ లాక్స్ మినిమం అనుకో అ సెవెన్ సీటర్ పెద్ద కార్ వస్తాది మేడం ఆ వస్తాది
ఫ్రెండ్స్ కి సెంట్ గా ఫ్రెండ్స్ కి ఒకలకి ఆక్సిడెంట్ ఆఫ్ ఆఫ్ కార్ అంతా
మ్మ్
పోయింది మా ఏట్లా
అంటే అది కట్టుకున్న ఇన్స్యూరెన్స్ పొట్ పది మాకేం తాయి అవుతాయ్ ఇంత ఇన్సూరెన్స్ అని ఉంటది అందులో టైప్స్ ఆ ఫస్ట్ టైమ్ మనం కారు తీసుకునేటప్పుడు
కట్టుకోవాలా లేకపోతే ఫస్ట్ ఏ కార్ కొన్నప్పుడు కట్టుకోవాల్
ఫస్ట్ కార్ కొన్నప్పుడు త్రీ ఇయర్స్ ఇన్సూరెన్స్ వస్తది దాని తర్వాత ఇయర్ ఇయర్ కి రెన్యువల్ చేయిచుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి మంచి కంపెనీ వేత్తుకోవడం ఉత్తమం
అ
అట్లా మంచీ కంపెనీస్ అనుకో ఈ ప్రాసెస్ ఇప్పుడు ఆ లైసెన్స్ గుడా అవును అవును ఇన్సూరెన్స్ కంపెనిస్ ఉంటాయి. అట్లా మంచి కంపెని కంపెనీ ఎతుకుంటే ఏమైతుందంటే చాలా తొందరగా అయిపోద్ది ది లేదు ఏదో చిన్న చిన్న కంపెనీస్ చూసుకుంటే కొంచెం టైం టేకేన్ అన్నమాట అట్లా సో హూ మనం తీసుకునేటప్పుడు మంచి కంపెనీ ఇప్పుడు
కారు కొన్న
లే లేదు ఆ ఎవ్రీ ఇయర్ కట్టాల్సి వస్తాది
ఆ
కొన్నేమో ఫైవ్ ఇయర్స్ ఇస్తారు. కొ కొన్ని కంపెనీస్ ఏమో త్రీ ఇయర్స్ ఇస్తారు అట్లా అంటే మొత్తం. కార్ కాస్ట్, కార్ కాస్ట్ మీద టెన్ పర్సెంట్ ఏమో ఇన్సూరెన్స్ ఉంటు ఉంటది,
హ ఆ అ
ఇన్సూరెన్స్ తీసుకు టే ఏమయితదంటే ఇప్పుడు యాక్సి డెంట్ అయిందన్నారు కదా ఇప్పుడు టాప్ కంపెనీ అనుకో దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు నెలల్లో మీ కారు మీకు వచ్చేస్తది అన్నమాట అది ఎటువంటి యాక్సిడెంట్ అయినా పర్లేదు, ఇన్సూరెన్స్ కాపోతే డ్రైవింగ్ చేసిన అతనికి ఇది డ్రైవింగ్ లైసె న్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉండకూడదు, హూ
టాటా కంపెనీ తీసుకుంటేనే బెస్ట్ అన్నిటికంటే ఇంకా
ఆ చాలా మంచి కంపెనీ. ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఇంకోటి ఏందంటే ఒకసారి ఆ ఏజెన్సీ అతన్ని మేమ్ మీరు కలవక ముందు మీ అంతటగా మీరు కొద్దిగా గూగుల్ సర్చ్ లాం టివి అట్ల చేసి ఏ కంపెనీకి ఎంత ఎం
ఏజెంట్లు చెప్పరా మనకి ఏ కార్ బెస్టో.
ఏ కారు అంటే వాళ్ళ వాళ్ళకి కొన్ని ఇట్లుంటయి కంపెనీ అటాచ్మెంట్ ఉంటయి. మా ఈ కంపెనీ తీసుకోండి అని అట్లా అట్లా ఉంటది, సో దానికంటే మీ అం మీ పర్సనల్ ఒపీనియన్ తో మీరు తీసు కొవడం బెటర్ అనమాట.
ఆహా అదే లే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకొని ఈఎంఐ అ లేకపోతే ఎట్లానో కొనుక్కొని, మనం మనం కొనుక్కుంటే ఏజెంట్ కి డబ్బులు కట్టాల్సింది ఎం ఉండదు.
ఆ ఏజెంట్ డబ్బులు కట్టాల్సి వచ్చా అట్లా ప్రాసెస్ ఉండారమాట.
మామూలుగా కొంతమందరు చ్ అంటే ఎయిర్ బ్యాగ్స్ అట్లా ఉంటయి కదా ఇన్బిల్ట్ ఉంటయి కదా కార్లలో.
ఉంటయి, ఉంటయి, ఉంటయి. అన్ని ఉంటయి ఇప్పుడు అ అది కూడా ఉంటది కొన్ని యాక్సెస్ రీస్ కావాలనుకుంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తది.
అంటే సీట్ కవర్లు అవ్వా మీరు అనేది.
కొన్ని కార్ లోనే ఎయిర్ బెలూన్స్ ఉంటయి. అట్లా సే స్టీ అంటే నువ్వు మనీ ఎనా కొంచెం సేఫ్ ఫ్టీ అన్నది ఇంకొంచెం ఇంక్రీజ్ అయితా ఉంటది అనమాట.
అంటే సీట్ కవర్లు అవి ఇవి ఉంటయి కదా, దానికి సంబంధించింది ఇంకా లోపడ డె
ఆ సీట్ కవర్లు ఉంటయి ఉంటయి, ఉంటయి అవి ఏమైతా అంటే అంటే దాని కి నియర్లీ టెన్ టు ట్వంటీ థౌజండ్ వరకు అంటే మనం కారు తీసుకున్న దానికినూ ఎక్స్ట్రా పడతయి టెన్ టు ట్వంటీ
ఇప్పుడు కార్లల్లో కొన్నింటికి కెమెరాస్ వస్తయి కదా అంటే వాళ్ళే ఇ స్తరా వీళ్ళు మనం సపరేట్ పెట్టుకోవాల్సి వస్తదా.
కొన్ని కార్లేమో వస్తు అవునవును అయితే కొన్ని కార్లలకు ఏమయితదం టే ఇప్పుడు కార్ ల లో లెవెల్స్ ఉంటయి బేస్ మోడలు, మీడియం మోడల్, టాప్ హండ్ మోడల్. లని మూడు అయితే బేస్ మోడల్ తీసుకుంటే ఏమంటే కెమెరా ఉండదు మీడియయం లోనే కొన్నేమో మెరుస్తాయి కొన్నేమో అట్ బ్లాక్ ఎలవిల్స్ అని అంటారు అట్లా కొన్ని ఫ్యూచర్స్ పెరిగే కొద్ది మనకు లుక్ కనబడడం కోసం ఇంకొద్ది మనకి యాక్ససరీస్ కావాలనుకుంటే మనీ ఎక్కువ పే చేయాల్సి వస్తాఉంటాది.
ఆహా అంటే కొన్నిట్లో వస్తుంది కొన్నిట్లో రాదు బ్యాక్ సైడ్.
కొన్నిట్లో రాదు ఆ ఆ బేస్ మోడల్ అంటారు బేస్ మోడల్ కేమో కెమెరా ఉండదు. అయితే ఇట్లా కెమెరా లేకుంన్నా పర్లేదు బయట. ఆ రెండు మూడు వేలకి బయట పెట్టించుకోవచ్చు. అది కూడా ఉత్తమమే నో ప్రాబ్లం దాని వల్ల కూడా ఏం. ప్రాబ్లం ఉండదు అట్లా కూడా పెట్టించుకోవచ్చు చాలా. నాకు తెలిసిన కార్లలో చాలా మందిర అంతే పెట్టించుకున్నారు.
సరే సరేలేండి.
సరే అండి ఓకే. ఏదేమైనా మంచి కారు తీసుకోవడం బెటరు ఆ. ఆ.
ఆ సరే ఆ బాయ్.